హలో నమస్కారమండి అండి
నమస్కారమండి
ఏం చేస్తున్నారండి బావున్నాం బావున్నామండి అవునా అండి. అ
మ్ అవునండి.
ఆ వంటేం చేసారండి ఇవాళ
ఇ రోజూ చికెన్ ఫ్రై బగారా రా బగారా రైస్ కొంచెం కబాబ్ ఎంచుకున్నామండి మీరు
ఆ నేను కబాబ్ చేసానండి చికెన్ కర్రీ చేసా ఆ బగార రైస్ చేసాను.
సినా వంటలు చెప్పండి, కాపీ కొట్టకండి నేను చెప్పినది అదే ఇప్పుడు వంటలు.
అవునండి నేను కూడా సేమ్ చేసినా. మీరు చేసింది ఏది నాకు తెలిదు కదా. మీరు కూడా అవే చేశారంటే నేను ఏం చేయలేనండి.
మళ్ళా మీరూ సర్ప్రైజ్ అవ్వాలి కదా. ఓ నేను కూడా చేసాను అవ్వే వంటలు అని ఎందుకు చెప్పలేదు. మీరు కూడా అవే చెప్ప
అందులో సర్ప్రైజ్ ఏముందండి ఇవాళ సండే మేం చేసిందేది మీరు చేయొచ్చు ఎంతో మంది వేరే ఇంకా ఎంత మంది చేసుకోని ఉండచ్చు, చప్పలేం దాంట్లో సర్ప్రైజ్ ఏముంది.
మ్ అంతే అంటారా అండి. తిందురా అండి మేము చికెన్ కర్రీ కొన్ని ఇట్లా కబాబ్ తింటున్నానండి.
అవునా అండి. ఎలా ఉంది టేస్ట్?
కే పర్లేదండి నైస్.
ఓకే అండి అయితే ఆ ఈ మధ్య నేను ఒక విషయం గురించి చాలా ఆలోచిస్తున్నానండి.
ఏంటండి ఏంటి ఆ విషయం. ఏం ఆలోచిస్తున్నారు ఎందు
ఆ అంటే మనసు సాంప్రదాయలు గురించి కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నాను అన్నమాట.
ఓ అవున్
ఆ అంటే ఇప్పటి కాలంలో అయితే చాలా మంది ఆ మర్చిపోతుంటారు కదా ఈ సాంప్రదాయాల్ని, ఆచారాలు ఇలాంటివన్నీ.
ఒక ఒక ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మీరు ఆలోచించేదే కాకుండా మీ కిడ్స్ కి మీ చిల్డ్రన్స్ కూడా నేర్పించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకుంటే పైకి వస్తారు. ఓన్లీ నే నానొక్కటే ఆలోచిస్తున్నానంటే అది కుదరదు కదా అండీ.
అవునండి. అవునండి, కాకపోతే ఇంకా మాకు కిడ్స్ ఎవరు లేరు కదా నెక్స్ట్ ఫ్యూచర్ లో అలా కూడా నేర్పిస్తామండి తప్పకుండా మీరు చెప్ నాట్లో
ఓ అవునా అండి. సారీ ఎంఅనుకోద్దండి. ఎందుకలా అది అన్నాను
తప్పెం లేదులేండి. మీరు కరెక్ట్ గానే మాట్లాడతారని నాకు తెలుసు ఆ విషయము.
థ్యాంక్యూ థ్యాంక్యూ సో మచ్ అండి. ఎందుకంటే మనము ఇప్పుడు మనం ఒక్కరమే ఆలోచించడం కాదు సాంప్రదాయాలు, ఆచారాలు అనేది. మన వెనకాల జనరేషన్ కూడా వాళ్ళకు కూడా నేర్పించాలి కదా అండి. సో మీరు ఒకదే ఆలోచ ఉన్నారు అంటే వాళ్ళకు కూడా నేర్పించండి అని అన్న తాట్తో అన్నానే తప్ప దాంట్లో ఏం పెద్ద తప్పు లేదండి ఓకే నా అండి.
అవునవునండి ఎందుకంటే మన పూర్వీకులు పెట్టిన సాంప్రదాయాలకు ఒక ప్రత్యేకమైనటువంటి విలువ అనేది ఉంటుంది. వాల్యూ అనేది ఉందండి కానీ ఈ ఈ ఈ జనరేషన్ లో ఏమైందంటే, అ వాటికి అంత. ప్రాధాన్యం ఇవ్వట్లే. ఇలానే అని అనిపిస్తుంది, మీరేమంటారు.
ఇవ్వలేదు అని అనేది ఏం లేదు గానీ, అందరూ ఇవ్వలేదు అంటే, కొంతమంది కొన్ని కొన్ని కొన్ని కొన్ని ఫ్యామిలీసు, వాళ్ళ వాళ్ళా ఒ, కల్చర్ వాళ్ళ డిఫరెంట్స్ అట్లా అని అందరు ఇవ్వలేదు అనేది అయితే అది రాంగ్ అండి. రాంగ్ ఒపీనియన్ చెప్పిండేది, కొ కొంతమంది కొన్నీ కొన్నీ కొంతమంది ఫ్యామిలీస్ గాని, ఇస్తున్నారు, ఆ కల్చర్ ని ఫాలో అవుతూ ఉన్నారు, ఆ ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా అదే కల్చర్ ఫాలో అప్ చేస్తున్నారు.
అవునవును, అంటే ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ పండుగలు చూసినా కూడా అదే కనిపిస్తుంది, మనం పూర్వకాలంలో అయితే, సంక్రాంతి గాని దసరా దీపావళి లాంటి పండుగలు అనే. ఇవి చాలా సాంప్రదాయంగా జరుపుకునేవారండి ఎ ఎలా అ. అంటే ఇప్పుడుస్. సంక్రాంతీ, రోజున గోవులు అంటే ఆవులు తెలుసా అండి స్. సో ఆవుల్ని ఆ వాటిని బాగా అలంకరించి గాని. నీ ఇంటి ముందు ముగ్గులు ఎయడం కానీ. అ. హరిదాసుల్రా అ వొ. ఉంటారు కదండి ఇంటి ఆ పండుగ రోజున. సో ఇట్లాంటివన్నీ. కూడా సాంప్రదాయానికి గుర్తులండి.
అవునావునా అండి.
ఆ. ఇదే ఇప్పుడు చాలా చోట్ల కనిపించట్లేదు అనేది. ఇది భావన అన్నమాట అంటే పిల్లలు కూడా ఆ సాప్రదాయాల గురించి ఎక్కువగా తెలియట్లేదు ఈ. జనరేషన్ లో.
ఇప్పుడు కొంతమందీ, ఇక్కడ మన తెలుగు వాళ్ళు అమెరికాకి, తర్వాత లండన్కి ఎళ్ళి కూడా మన కల్చర్ ని ఫాలో అప్ చేస్తున్నారు, అక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ, కొన్ని కొన్ని వీడియోస్ కానీ ఎక్కడైనా విన్నట్టు ఉంటే గా. నా మీరు అబ్జర్వ్ చేసింటే గన అర్థం అవుతుందండి, కొంతమంది ఇక్కడ మన తెలుగు వాళ్ళు అమెరికాకి కెళ్ళి లైక్ అక్కడ కొన్ని కొన్ని. గల్ఫ్ దేశానికి కెళ్ళి సెట్ట్ల అయ్యారు కదా. సో మన తెలుగు కల్చర్ ని ఫాలో అప్ చేస్తున్నారు వాళ్ళు.
ఆ ఓ. ఓకే అండి అలా అయితే పర్లేదండి. అంటే మరి ఆమ్ అంటే కొన్ని ఎక్కడో.
ఎస్, ఎస్, ఎస్, ఎస్, కొన్ని చోట్లే కొన్ని చోట్లే, అది అందరు కల్చర్ ని. పాలో ఓవల్ లే ఓవల్.
ఉమ్ పడుగ సమయంలో పిల్లలు. ఎప్పుడు ఇప్పుడైతే ఈయన, ఆ అమెరికాాలలో, అక్కడ ఇక్కడ సెట్ల అయిపోయినార అన్నమా. వాళ్ళు ఏంటంటే ఓ పండగలే. రావట్లేదు, ఒక సంక్రాంతి కోటి అ వస్తున్నారు ఇప్పు. ఇప్పుడు అనేది నా ఐడియా ఏ దసరా గాని ప పండగ అండగా పండగ సమయంలో కుటుంబం అంతా కలిసి, ఆ ఉండాలండి అది, ఆ ఆ ఇంట్లో పండుగ ఉన్నట్ల పండగ వాతావరణం అనేది నెలకొంటుంద అన్నమాట. ఎ పండగొచ్చి. నా కూడా సందడిగా లేకపో. ఏమవుతుందండి? పిల్లలు ఉన్నారు ఎక్కువ మంది బాగా కలిసిమెలిసి ఉన్నారంటే, ఆ రోజే కాదండి ఎప్పటికి పండుగ ఉన్న ట్లే ఉంటుందండి. మాట, అది కుటుంబ బందాల అన్ అనేది ఆ బలపడుతుంది అనమాట ఒకొక్క కుటుంబం యొక్క బంధాలని. అదొక నమ్మకం అన్నమాట అండి.
అవునవునవునండి! ఇప్పుడు అంతా ఏందంటే ఇప్పుడు లైక్ పేరెంట్స్ ఉంటారు కదా! ఆ కిడ్స్ అంతా ఎక్కడ వెళ్తున్నారు? అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోతున్నారు. ఫెస్టివల్ కు రారు ఏం రారు. ఇంకా అక్కడిక వెళ్ళి సెటిల్ అయ్యి, జాబ్ చేస్తున్నామా సాలరీ వస్తుందా ఇంక అదే డబ్బు డబ్బు డబ్బు అనే ఆ మాయలో పడిపోయినారు. కాట్టి ఎవ్వరు రాకుండా ఉన్నారు.
అవునవునండి ఇంకేంటి?
ఫెస్టివల్
ఆ ఈ ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఈయన ఆ పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళని గౌరవించడం అనేది కొంచెం తెలియట్లేదు అప్పుడు. పిల్లలు పెద్దవాళ్ళు రాగానే లేచి నిలబడడం ఒక మర్యాద. అనే ఉండేవి. వాళ్ళకు ఒక గౌరవం అనేది ఏర్పడేది. ఇప్పుడు పిల్లల అయితే చూసి... కూడా చూడనట్లు బిహేవ్ చేస్తున్నారు. పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనేది నా భావన. ఈ ఇప్పట్లో.
అవునవునండి అవునవును. ఇప్పుడు ఆ ఆ అట్లా రెస్పెక్ట్. దటూ, ప్లస్ వాళ్ళకి ఏంటి అనేది లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ వాళ్ళ చెల్లిని లైక్ అత్తా అని పిలవడం కానీ ఇట్లా ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలియదు. ఓన్లీ ఆంటీ వాళ్ళ ఆంటీ అంకుల్ అని ఇట్లా ఆ అట్లా పిలవడంలో ఏముంటుందండి? సమ్మగా మన తెలుగు. మన తెలుగులో అత్తా అని మామయ్య అని ఎంత బాగుంటుంది. ఆ అంకుల్ ఆంట్ అట్లా అనుకుంటా వాళ్ళు.
అలాగే ఇప్పుడైతే ఈనా పెద్దవాళ్ళ అయితే పిల్లలకి కథలు చెప్పేది ఇట్లాంటివన్నీ లేవు. అప్పట్లో అయితే పెద్దోళ్ళు పిల్లల కూచ్చో బెట్టుకొని కథలు చప్పే వాళ్ళు. ఆరు బయట కూర్చోబెట్టుకొని పురాణాల గురించి కాగాని సాంప్రదాయాల గు గురించి గాని చక్కగా వివరించ వాళ్ళు అన్నమాట. ఇప్పుడెక్కడ ఉందండి నానమ్మలు ఏ ఫ్యామిలీలో చూడు నానమ్మ ఉండరు, తాతయ్య ఉండరు. ఎక్కడో ఒక చోట ఏ ఫ్యామిలీనో ఉంటారు గాని, ఎక్కడున్నారండి? పార్ట్నర్స్ మాత్రమే ఉంటారు. భర్తలు మాత్రమే పిల్లలు ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకి ఎలా తెలుసు? వస్తాయి సాంప్రదాయాల గురించి గాని ఏవన్నా పురాణాల గురించి చెప్పాలంటే ఆ ఒకప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టుకుని బాగ చెప్పేవాళ్ళు ఇప్పుడు అది కరువైపోయింది అనుకుంటున్నా.
అవునవునండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి? మీ హస్బెండ్ మీరేనా?
అవునండి మరి, అంతే ఇంకా మా మా వాళ్ళు మా బంధువులంతా కూడా వేరే చోటు ఉన్నారు.
చూడండి ఇందాకే మీరు చెప్పారు కదండి. వీళ్ళు కిడ్స్. దూరంగా వాళ్ళని పెడుతున్నారండి మీ ఇంట్లో కూడా మీరు మీ హస్బెండే కదా ఉండేది? మీ అత్తయ్య మీ మావయ్య వాళ్ళు ఉంటారా అండి?
అంటే, మేము పర్పస్ జాబ్ పర్పస్ మీద ఇక్కడికి రావడం జరిగిందే గాని, ఉద్దేశపూర్వకంగా అయితే మేము ఇక్కడ ఉండాలి అని అయితే లేదండి. ఎప్పటికి అలా లేదు అన్నమాట ఆ తాట్ లో లేము అన్నమాట.
ఓకే మీరు జాబ్ పర్పస్ మీద మీ ఇద్దరు ఉన్నారంటే అది ఓకే యాక్సెప్ట్ చేయిచ్చండి బట్ మీరు అది అలాగే కంటిన్యూ చేస్తూ కిట్స్ ఉన్నా కాని అలాగే కంటిన్యూ చేస్తే అది కొంచెం ఉండొచ్చు అట్లా ఉండి కూడా మీరు డైలీ వాళ్ళకంటూ ఒక నానమ్మ వీళ్ళు ఉన్నారు అన్నట్లు గుర్తు చేయాలంటే వాళ్ళతో అప్పుడప్పుడు వాళ్ళని కమ్యూనికేట్ చేయాలి ఫస్ట్
అవునవునండి మీరు చెప్పినట్లు మీరయి యితే చాలా బాగా చెప్తున్నారండి మీరు వీటి గురించి నేను అడుగుతున్నాను మీరు క్లియర్ గా చె చెప్పడం గాని చాలా మం మంచిగా అనిపించింది వాళ్ళ మీతో నేను ఇలా ఫోన్ మాట్లాడడాను కానీ
అండి మీరు ఆ మాట అన్నందుకు నాకు చాలా థ్యాంక్స్ చాలా గ్రేట్ఫుల్ గ్లాడ్ఫుల్ గా ఉ అన్నా అనమాట సో అలాగే ఉండాలండి మీరు ఇద్దరు జాబ్ పర్పస్ మీద ఉంటే ఓకే బట్
లేదండి నేనంటే ప్రజెంట్ ఏ జాబ్ చేయట్లేదండి కానీ మా ఆయన చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఇక్కడ ఉండాల్సి వచ్చిందంతే
చేయండి మీరు చేయండి జాబ్ చెయండి బాగుంటుంది ఆ లైఫ్ హ్యాపీగా ఉంటుంది హమ్ తెలిసిందే కదా అండి
చేయాలా అండి కానీ ఇప్పుడు ఇప్పుడైతే నేను కొంచెం ఆలోచించట్లేదు ఏదమైనా నెక్స్ట్ అంటూ చేయాలి తప్పకుండా చేస్తాను అండి
ఓకే అండి ఏం పర్వాలేదు బట్ ఫ్యూ ఆఫ్టర్ కిట్స్ తర్వాత అయినా కానీ మీరు అట్లా జాబ్ చేయాలి చేసే చెయాలి అనే ప్లాన్ ఉంటే పర్లేదు ఓకే ఇప్పుడైతే స్కిప్ చేసేయండి ఎందుకంటే సో ఇప్పుడైతే పర్వాలేదు ఫ్యూచర్ లో ఏమన్నా ఉంటే అట్లా చూసేసుకోండి ఏదనా జాబ్
ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది సరే అండి మాట్లాడినందుకు ఇలా నాకు అన్ని చెప్పినందుకు కూడా నీకు ఎప్పటికి రుణపడి ఉంటాను
థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ సో మచ్ బై అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యు